హలో.
హలో.
ఆహ్ చెప్పక్క ఏం ఆహ్ బాగున్నాం. హ్ బావున్నారా.
ఉమ్ బావున్నా మీరేం చేస్తున్నారు.
ఏం చెయ కా ఖాళీగానే ఉన్న వంట చేయాలి ఇంక చేయలేదు.
అవునా. ఓకే ఓకే అట్లయితే ఇంకేంటి విశేషాలు. ఏం లేదు ఊరికే ఉన్నా ఊరికే ఉన్నాను. ఉమ్ మరేంటి ఇంక ఎక్కడ ఉన్నారు.
అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానక్కా పల్లెట్. టూలు ఉన్నాయి.
ఓకే ఓకే మీకు పొలాలు ఉన్నాయి ఏంటి.
ఆహ్ ఉన్నాయి అక్క.
ఉమ్ హ్ ఓకే ఏమేమీ ఏస్తారు. వెజిటేబులైన వరి. వరి పత్తి వరి అంటే ఏంది.
రైస్ రైస్ మన.
ఆహ్ ఆహ్ ఓకే ఆహ్ ఓకే ఓకే రైస్ ఆహ్ ఓకే ఓకే. ఉమ్ హ్ ఓకే ఓకే ఓకే ఓకే అట్లయితే.
ఇంక పత్తి వేస్తాం కాబట్టి అందులోనే. ఏం పర్వాలేదు అక్క మా.
ఓకే దానికి మందులు ఏస్తారా మీరు వరి ఆ రైస్ కి.
వేస్తారా మీరు.
ఉహ్మ్.
యురియా సల్ఫేట్ అంటే దాన్ని అంటే దాన్ని చూసి. వారానిక నెలక అని దానికి అందుబాటు బట్టి వేయాలి ఎప్పుడు బడ్తే అప్పుడు వేయకూడదు. అది ఎలా ఉంది అని చూసి వేస్తార్ అనమాట. నీళ్లు పెట్టడం మందు కొట్టడం మందులు వేయడం ఇలా చేయాలి కలుపులు. తీయడము.
బాగుంది.
ఏమి.
ఓకే.
అది మూడు నేళ్లు ఉంటుంది పంట.
ఉమ్.
ముడనెల్లు జాద్ రెండు నెల్లు చూసుకోవాలి తర్వాత ఎన్నో పోయిందంటేనా వాటర్ పెట్టుకున్నామంటేనా తర్వాత ఒ ఒక నెల కల్లా ఎండిపోయిందంటేన్ వరి అయిపోయినట్టే. అంత అయిపోయింది ఇంకా అంత ఎం ఎండిపోయినట్టు కాన. ంటేనా వరి అనేది కోసిస్తారు మిషన్ తో కాని ఏదన్నా కూలి మనుషులు అలా పెట్టుకొని కోస్తార్ అప్పట్లో కూలి మనుషులను పెట్టి కోసేవాళ్ళు ఇప్పట్లో అన్ని మిషన్లే అయిపోయాయి కాబట్టి మిషన్లతోనే అప్పుడైతే నా వా కూ కూలి వాళ్ళను అలా పనులు పిలుచుకొని వరి కోయడం కుప్పలు వేయడ ము మళ్ళీ ఏదన్నా ట్రాక్టర్ అలాంటివి తెచ్చుకొని దానిమీ ద తిప్పడం మళ్ళీదనను కొన్ని ప కొన్ని గింజలు అనేవి పడవు ఆ దానికే కరలకే అతుకుంటాయి కాబట్ ట్టి దాని మళ్ళీ కొట్టడము చేత తూర్పు మ్ పట్టడము ఆర్ వేయడం ఇలా అప్పుడు టైం పాస్ అయ్యేది ఇప్పుడు అలా ఏం లేదు మిషన్లతో కాబట్టి
త్త మీకోస్తుందా చేయడానికి
ఆ ఎందుకు
తూప్ అదే తూర్పు పట్టడము ఇలా అంతా వస్తుందా మీకు చేయడానికి ఓకే అంటే ఇంకా పండిస్తారు కాబట్టి ఇగ అది చూస్ ందిలేండి
ఆ అప్పట్లో చేసే వాళ్ళము ఇప్పుడు అలా లేదు మిషన్ లోతోనే కాబ ట్టి మిషన్ మిషన్ కోసేస్తుంది వడ్లు వచ్చేస్తాయి తంగా ఒక ఒకటి రెండు రోజులు ఎండకు ఎండ పెట్టేసి తర్వాత సం లుకు బట్టి మీ ఇంటికి తెచ్చుకోవడమే ఇంతకు ముందె వేసాము వానకారుగు సంక్రాంతి పండుగకి ఇంటికి వచ్చినాయి మరి ఇప్పుడు ఎండకారు కని వేసినాము అలానే ఎందుకు పెట్టాలి అనేసి ఎండకారు కని వేసినాము అది కూడా ఇప్పుడు ఒక రెండు నెల్లు ఉంటే నెలా ఉన్నా వచ్చేస్తుంది ఆ పంట ఎంత అయిపోతుంది చేతికోచ్చేస్తుంది ఇంకా
ఓకే ఓకే ట్లైతే పర్లేదా లాభాలు వస్తాయా పర్లేదు లాభాలు ఉంటాయా అంటే కొత్త రైస్ కదా కొంచెం టైమ్ బడ్తది అవి పాత బడ్తానే కదా రైస్ కూడాబాగా అవుతది
అవును ఎండ పెడతాం కదా అంటే ఓడ్ బియ్యం ము ఎండ పెట్టకూడదు ఒడ్లు ఉండంగానే ఎండ పెట్ ట్టినమంటేనా కొంచెం తామకు అలా పట్ చ్చిగా లేకోకుండా ఎండబెట్టినమంటే బాగుంటుంది మూరున్నాలు ఎలాగో తెచ్చి ఇంట్లో పెట్ త్తం కాబట్టి మగ్గుతాయ
మ్ ఓకే ఓకే అట్లైతే
కానీ అప్పట్లోనే పని అనేది కొంచెము టైం పాస్ బాగుండేది ఇప్పుడు మిషన్ల అనే సరి కి ఒక రోజులోనే అయిపోతుంది పని అంతా
ఆ అయిపోతుంది కానీ దాన్ని ప పని వాళ్ళతో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చేపియడమే కదా ఎట్లా తిరిగి పని వాళ్ళని పెట్టుకొని పెట్టుకోవాలి కదా
దీనికి పని వాళ్ళు ఏం అవసరం లేదు మిషన్ ఉన్నదంటే మిషన్ కోసే వాళ్ళు ఒకరున్న సరిపోతుంది అప్పుట్లో ఇలా లేదు కూలివాలన్ పిలుచుకోడము చ్
అంటే వాళ్ళు కూలి వాళ్ళు ఫస్ట్ పీకుతారు కదా రైస్ అది చం
మ్
ఓ ఇప్పుడు అలా లేదు డైరెక్ట్ కోసేయడమేనా
మిషన్తో మిషన్లు ఉంటాయి గదా మిషన్లు అవి వచ్చి కోసేస్తాయి. ఏదన్న అందన్ టోట మనము కోసి అలా దాని మింద వేసామంటే అదే అందుకుంటుంది, అదే కోస్తా వస్తాయి. మ్ అవి ఓ దిక్కు కోస్తాంటే అది ఓ దిక్కు ఒడ్ డ్లు అవే తొట్టిలో కందుకో పడ్తా గ ఒ కేందంటేనా ఒక ఏదన్న పట్ట ప్పినామన్ పడిచినామంటే అందులో వేస్తుంది. దీనికి అంతా టైం పట్టదు. ఒక రోజులోనే అయిపోతుంది ఏమంటే ఎండబెట్టుకుంటాము. ఎండబెడితే కొంచెం బియ్యం అనేద్ మగ్గుతాయా బావున్
ఓకే ఓకే ఇవన్నీ మైంటెనెన్స్ అంకల్ వాళ్ళు చేస్తారా? ఇవన్నీ మైంటెనెన్స్ అంతా అంకుల్, ఆంటి వాళ్ చేస్తారా?
ఆ
ఓకే ఓకే పర్లేద్ లాభాల్ ఉంటాయా మరి దీంట్లో
ఆ లాభాలుంటాయి అంటే పంట చేతికొ చ్చే ముందర వానలు పడడము ఇట్ల గాలులు తీడం ఉంటే కొంచం నష్టం వస్తుంది. టే నార్మల్గ నాటినప్ ప్పుడు ఒక రెండ్ నెల్ల వరకు వానల్ పడ్నా పర్వాలేదు వానలు పడ్నందుకు పంట గుడ బాగా వస్తుంది.
ఆహ
తీర చేతిక్ ఎండుకుపోయి ఎండుకుపోయి ఎన్ అంతా ఎండగాలిన్ అంతా చేతికొచ్చింది ఇంగ కొయ్యాలి అన్నప్పుడు వానలు కానీ గాలుల్ కాని పెట్టినాయంటే అవి అనేది పడిపోతాయా వడ్లు అనేవి రాలిపోతాయ్ అప్పుడు కొంచం నష్టం వస్తుంది.
హ్మ్
వానలు పడకపోతెనా మాత్రము లాభమే చేస్కుంటే అంటారు కానీ ఏద్ చేసినా నష్టం రాకోకుండా ఏది ఉండదు కదా ఏదో ఒక దాంట్లో నష్టం రావాలి. ఓసారి నష్టం రాకోకుండా ఉంటాది.
ఓకే ఓకే అట్లైతే హ్మ్ అదే ఏ దానికైనా టైం ఉంటాది గదా ప్రాసెసింగ్కి యా బట్ ఆ టైమింగ్ చూస్కోని మీరు అలా చేస్తారన్మాట.
మ్ అవును.
మ్ ఓకే ఓకే స్టార్టింగ్ ప్రైజ్ కొత్త రైస్ గదా స్టార్టింగ్ ప్రైస్ ఎంతుంటాది?
కొత్తవి కాబట్టి రేట్ తక్కువ ఉంటాయి. పాతవైత్ తెనా కొంచం రేట్ ఎక్కువగా ఉంటాయన్నమాట.
అంటే మీరు ఫిఫ్టీ కేజెస్, థర్టీ కేజెస్ ఇలా సపరేట్ చే డివైడ్ చే సీ సేలింగ్ చేస్తారా?
అట్లా మేమైతే ఫిఫ్టీ అంటే యాభై కేజీలు
అ
మేము సేల్ చేయడము యాబై కేజీల్ వరకు సేల్ చేస్తాము. అంటే ఒక మూడుకొచ్చేసి యావై కేజీలు కంపల్సరీ ఉంటాయి అంటే తక్కువ అంటే తక్కువ్ మేమేం ప్రై అహ్ సేల్ చేయలేదు యాబై కేజీల్ కె ఓకేలే ఎవరన్న అడుగుతె తక్కువుకు అంటే తక్కువన్ కి ఇరవై ఐదు కేజీస్ సొస్తయ్ చిన్న మూడొస్తది ఇరవై ఐదు కేజీస్ ఆ ఉన్నాయ్
ఇప్పుడ్ ప్రజెంట్ మీ దెగ్గరున్నాయ
ఆ ఉన్నాయ్ ఉన్నాయ్
ఎంత ప్యాకీట్ అండి
ఇప్పుడు వచ్చేసి రెండు వేల రొండు వందల్ ఉందండి అంటె అందులో కూడా క్వాల్ టీస్ ఒస్తయ్ ఫిఫ్టీ కేజీస్ యాబై కేజీలు
ఫిఫ్టీ కేజీస్సు టు థౌజన్ టు థౌసండ్ టూ హండ్రెడ్ ఆ
ఉ ఉ అ అంటె అంటె అది వడ్లు మాత్రమే ఉంటయి మీకు కావాల అంటే అవి ఆడించీ నీకు పురుగు అందుకు పట్ తక్కుకుండా ఉప్పు ఏమ్టైనా ఉ అలా కలిపి ఇస్తాము
ఊ ఓకే ఓకే ఐతే తొందరగా అయితే పురుగు పట్టది కదా
పట్టదు ఉప్పు అందువేసిన వేప వేపాకు అది ఇంతకు మేమ్ వేయలేదు ఉప్పు
ఉ
సాల్ట్
ఓకే ఓకే ఆ ఎందుకంటే కొత్త రైస్ కావట్టి అదె కొత్త రైస్ కాబట్టి తొందరగా పురుగులు పడ్తయ్ కదా
కొత్త రైస్ కి పట్టవండి పాత రైస్ కి ఎక్కువ బడతాయి నర్ ర్మల్గా పాత రైస్ అనేది ఎక్కువగా నీకు ఉంట్టాయ్ కా ఎక్కువ రోజులు ఉండింటదయ్ కాబట్టి క చడమూ పురుగుపడ్తయ్ కానీ సాల్ట్ వేయడం వల్ల ఏదన్న పొడి అందుకు చ వేయడం వల్ల పురుగుపట్టదు ఏం వేయకుండా పెట్ ఇ పెట్టినామంటె మాత్రం పురుగుపడుతుంది
ఉ ఉ
హు నూ నూషి పుడుగు చెక్క పురుగు అలాంటివి వస్తయి రాళ్ళు ఇలా అయితే ఏమ్ ఉండవు మనం చేసే విధానాన్ని బట్టి వస్తాది ఉప్పు వేస్కొని ఏదన్నా పొడి అలా కల్పుకున్నామంటేనా ఏ పురుగు ఉండదు ఏం వెయ్యకుపోతేనా మాత్రం పురుగు ఉంటుంది పొరుగు ఉన్నప్పుడు పోలేదు ఎక్కువ్ చేయలేము అనుకున్నప్పుడు కొంచము చక్కెర బియంపైనే వేసినామంటే ఎర్ర చీమల్ బడతాయ్ ఎర్ర చిమల్ పట్టినప్పుడు అప్పుడ్గనే తినిపోతుంది చీమలు ఆ పురుగును తినిపోతాయ్ అప్పుడు తక్కువ ఉంటయ్
ఓకే ఇవన్నీ నాకు తెలీద్లేండి మ్మ్ ఎందుకంటే మీ పండిస్తార్ కాబట్టి మీకు తెలుస్తాది ఉమ్ ఉమ్ అలా మాకేం తెలుస్తుంది మీర్ రైతుల్ కాబట్టి
ఇప్పుడు మీషన్లు అవి అన్నీ సరికీ తీ అంతగా పట్టించుకునేది కూడా ఏం లేదు అమ్మావాళ్ళె చూస్కుంటరు అమ్మ నాన్న వాళ్ళే అప్పట్లో తోటలోల్లకి కూలివాళ్లని అలా పిల్చుకున్నప్పుడు వెళ్ళే వాళ్ళం నాట్ టు వేయడము ఫస్ట్ నాటు వేసే నుండి కలుపులకు ఇలా కోత కూయడానికి అందుకు వెళ్ళే వాళ్ళం
ఊహు ఒక్కే ఒక్కే అండి అలాగైతే బాగుంది నాకేంటి తెలీదు కానీ తెల్సు కున్నాను నేను అయితే ఓకే అండి
ఉమ్ మ్